హలో హలో
బాగున్నారా అండి
హలో
బాగునారా
వినిపిస్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున
ఏం చేస్తున్నారు
ఏ చేస్తాం చదువుకోవాలి
అవునా అండి ఏమండి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయా ఏమైనా
అవునండి సేమ్ వస్తుది ఇంక వన్ వీక్ ఉంటే
అవునా
వారం రోజుల్లో అట్లా మీరేం చేస్తన్నారు అండి
మాకూడా ఎగ్జామ్స్ ఉన్నాయంండి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి
అవునాండి ఏం చదుతారంండి మీరు
టుమారో ల్యాబ్ ఉందండి సాఫ్ట్ స్కిల్స్ అది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఇంట్రెస్ట్ రాక అట్లా పక్కన పెట్టేసిన లేదండి మార్నింగ్ లేసి చదవాలనుకున్నా హ మీరు చదివారా అండి
లేదండి ఇంకా చదవాల
ఆ ఏం చేస్తున్నారు మరి
సరే అండి ఏదో ఒకటి చదువుకోవాలని
అ
ఏ సబ్జెక్ట్స్ చదువుతారు అండి మీరు ఇంకా
ఇంకా అంటే ఈ సెమ్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి కానీ క్లాసెస్ అలా ఏం జరగలేదు యూట్యూబ్ చూసి చదువుకోవాల్సిందే
ఉ అంటే ఎట్లా మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఎల్దమన లేకపోతే ఎట్లా
సాఫ్ట్వేర్ సైడే అండి ఒకవేళ అది లేకపోతే ఇంకేదో ఒకటి చూసుకోవాలి
మ ప్రోగ్రామింగ్ అవన్నీ వ వచ్చా అండి
ఇంకా అవసలు స్టార్టే చేయలేదండి ఇప్పుడు హాలిడేస్ వస్తాయ్ అప్పుడు ఏమైనా చేద్దామని ఉన్నానండి
అవునా అండి
హుమ్ మీరు అండి
లేదండీ ఇంగా చ మాకేంది రావు నేర్చుకోల కోడింగ్
అవునా అండి ఏ లాంగ్వేజ్ లో ఇంట్రెస్ట్ ఉంది మీకు
పైథాన్
పైతానా అండి ఏమైనా బేసిక్స్ అయినా వచ్చా అండి
వచ్చండి
హుమ్ మీకు అవునా మీ కాలేజ్ లో బాగానే చెప్ చెతరా అండి
ఆ పర్లేదండి సిఆర్టీ ఉన్నప్పుడు చెప్పారు ఇంగ నార్మల్గా ఉన్న ఎప్పుడు నార్మల్ క్లాసెస్ అవే చెప్తుంటారు
అవునా సిఆర్టి అంటే ఏంటండి
అదా అంటే ట్రైనింగ్ ఇస్తారండి పో ఇట్లా క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ వస్తాయి గదా దానికి మనకి ఏవేవి స్కిల్స్ వచ్చు స్కిల్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మాకి అట్లా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని ఆ ప సంవత్సరానికి పదివేలు కడతామండి
అవునా అండి చాలా ఎక్కువ అడుగుతున్నట్టున్నారు కదండి
ఏం చేయ్యాలండి వాళ్ళు ఆడిగినంత కట్టాల
హుమ్ అంటే మీకు ఏ ఫీజ్ ఏమైనా ఆ
ఫీజ్ ఏం లేదండి
అంటే ఫీజ్ ఏమన్నా ఇట్లా కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తారా లేకపో తే
ఆ కట్టాల్సింలేదే అట్లేం లేదండి వాళ్ళు చెప్తారు అప్పుడు కట్టాల్సిండేదే హల్టికెట్ అవన్నీ ఏయరు కట్టుకో పిజే
అవునా అండి
ఆ
అంటే ఇప్పుడు మనీ లేని వాళ్ళు ఏం చేస్త స్తారండి
ఏవోటి చేసీ కట్టాలండి లేకపో అంటే పర్మిషన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తా ఉంటారు
అవునా అండి
ఉం లేకపోతే కట్టల్సిందే గా అండి
ఉహు హుం
మీకెట్లా అండి మీకేం లేవ అట్లాటి ఏమి
మాకు కూడా అలాగే అండి కొంచెం కొంచెం ఏమంటే డా బ్బుల్ లేకపోయినా క కట్టాల్సిందే ఉన్నా కూడా కట్టాల్సిందే
ఉమ్ స్ట్ కట్టల్సిందే
అంతే అండి ఇగ కాలేజ్ అంటే మనీతోనే కదా ఉమ్
ఇంగే వండి
చెప్పాలండి మీ
ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ స్టండి
నాకు ఇప్పుడైతే ఏమి ఇంట్రె ఇంట్రెస్ట్ లేదు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జ గ్జామ్ ముందు రోజు చదవాల్సిందే కన్ఫామ్ంగా
బాచదువుతార మీరు
అయ్యో అంతేం లేద ండి జస్ట్ అలా అలా పైన నా చూసుకుంటా క్కడి ఎళ్లి ఒన్గా రాసేయడమే
అ
రేపు ఒకటి ల్యాబ్ ఉంది దాని గురించి చదువుదామంటే మార్నింగ్ నుంచి పడుకొని ఉన్నా ఇంక్ సాఫ్ట్ స్కిల్స్ అండి ఐడియా ఉందా మీకు
ఆ కొంచెం కొంచెం ఉందంటే
అవునా అండి ఏమన్నా ఎక్స్
ఆ ఆ కొంచసెప్ చేస్తా
ఆ ఇ సాఫ్ట్ స్కిల్స్ లో సెల్ఫ్ ఇంట్రర్డ క్షన్ ఐడియా ఉందా అండి మీకు
ఆ సెల్ఫీ ఇంట్రొడక్షన్ మేం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు ఏదన్న గమనించ ఇప్పుడు మా ఫస్ట్ ఫస్ట్ మన నేమ్ చెప్పాలి ప్రెజెంట్ మనం ఏమ్ చదువు కుంటున్నామని చెప్పాలి తర్వాత ఆ ప్లేస్ అప్పుం ఇచ్చి పేస్ అని చెప్ప మనం మచ్చి చెప్పాలి తర్వాత ఆ ఏమన్నా అచీవ్మెంట్స్ ఉంటే మనవి అచీవ్మెంట్స్ చెప్పాలి
అవునండి అచీవ్మెంట్స్ అంటే గుర్తుకొచ్చింది మీకు మీరేమైనా అచీవ్మెంట్స్ చేస్ సరే అండి సర్టిఫికేషన్స్ గానీ అలా
నుండి ఎప్పుడో స్కూల్ల్లో
స్కూల్లోన అంటే వీ బి టెక్ట్లా అండి
బీటెక్ లో అయితే ఏడు స్కిల్స్ ఆవి చేసినామన్న
అవునా అండి
యూస్ చేసాము మళ్ళ ఐబిఎం సర్టిఫికేట్ ని ఏదో చేపిచ్చారు క్యాంపస్ లో
అవునాండి
ఆ
అ నేను కూడా అవే అండి కాలేజ్ వాళ్ళు కొన్ని ఆఫర్ చేస్తా అంటారు అప్పుడప్పుడు ఫ్రీగా ఆ సర్టిఫికేట్స్ అన్ని ఉండల్స్ సిందే అని కంపల్సరీ
ఉ ఇంటర్షిప్ చేసారండి మీరు
ఆహా లేదండి ఓన్లీ ఆన్లైన్ ఇంటర్న్షిప్స్సే చేసా, ఆఫ్లైన్ లో చేయాలనుకుంటున్నా ఇప్పుడు హాలిడేస్ వస్తే చూడాలండి. షార్ట్ టర్మ్ ఏవన్నా ఉంటే దగ్గరలో ఉంటే జాయిన్ అవ్వాలి. మీకేమన్ ఐడియా ఉందా అండి ఫ్రెండ్షిప్ గురించి
లేదండి మాది ట్రై చేయాలా మేము ఇయాల ఉ అ
అవునా అండి
ఉ మ
ఇది సాఫ్ట్ స్కిల్స్ లో ఇంకేమైనా ఐడియా ఉందా అండి మీకు
ఆ సఫ్ స్కిల్స్ వచ్చేసేసి ము అజ్ సాఫ్ట్ స్కిల్స్ మీనింగ్ వచ్చేసేసి మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఉంటాం కదా. కంపెనీలో ఉన్నప్పుడు ఆ మనము అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడము. డెసన్ తీసుకోవడము అలాంటి వన్నీ ఉంటాయిజ్ దాన్నే సాఫ్స్ స్కిల్స్ అం రాము మల్లా ఆ దాన్ని ఏమంటారంటే ప్రొవిషన్స్ కదా అవన్నీ ప్రొవిషన్ దాన్ని ప్రొవిషన్స్
ఆ ప్రొఫెషనల్ కిందకు వస్తదండి అది
ప్రొఫీసినల్ కిందికొస్తాయి మళ్ళా ఆ టైప్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి అవి
ఆ నాకు కూడా ఐడియా ఉందండి అది
ఆ ఉమ్ ట పర్సనలు ఇంటర్ పర్సనలు
ఇంకాది సాఫ్ట్ స్కిల్సు ఇంగ్లీష్ కిందకే వస్తుందా అండి కొంచెం
ఆ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళకైతే ఇంగ్లీష్ లో వస్తుంది తెలుగులో కాని మాట్లాడచ్చు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం లేదు హౌ బి ద అ అ ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడతాం అనే దాన్ని సాఫ్ట్ స్కిల్స్
ఓహో మీకు బానే ఐడియా ఉన్నట్టుంది కదా అండి
కొంచెం కొంచం యే అండి
అవునా మీరు ఎప్పుడైనా లెటర్ రైటింగ్ రాసారా అండి ఫ్రెండ్స్ కి
ఆ రాసినాము స్కూల్లో ఉన్నప్పుడు రాస్నాను
అవునా అంటే ఇలా హాలిడేస్ లో ఆహా లేదండి
ఆ సమ్మర్ హాలిడేస్
ఆ టెన్త్ లో ఉన్నప్పుడు ఇలా రాపిస్తాండ్రి మాకూడా లెటర్ రాయిటింగ్ ఫ్రెండ్ కి రాయమని అలా అన్నీ ఉమ్
పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినారా అండి మీరు
కరోనా పాసు
ఓ కరనా పాసా
ఆ మీరు అండి
ఆ మేము కరోనా పాసే అండి ఇంటర్ లో ఇంటర్ లో మా రా నా మాంగి
అవునా ఇంటర్లో మీరు డైలీ చదువుకునేవారా లేకపోతే ఓన్లీ ఎగ్జామ్ ముందు రోజా అండి
ఆ మాకి వీక్లీ ఓ టెస్ట్ పెడతాంట్రి వీక్ ఫ్రెండ్స్ అట్లా అప్పుడే చదువుకునే వాళ్ళం అ
అవునా అండి మార్క్స్ బాగానే వచ్చాయ అయితే
పర్లేదు అప్పుడు బానే వస్తాండాండి
ఉమ్ ఇప్పుడండి
ఇప్పుడా పర్లేదండి
మ్ మినిమమ్ ఎయిటి యా అయితే బానే చదువుతున్నారు మీరు కూడా
మ్ మీరండి
మాది ఏమంతా లేదండి జస్ట్ ఒక రోజు ముందు చదవడం పాస్ అయ్యామా లేదా అని చూసుకోవడం అంతే మనకి పర్సంటేజ్ అవన్నీ అవసరం లేదండి
పర్సెంటేజ్ మనకు అవసరం లేదు వేరే వాళ్ళకి కాలి కదండి కంపెనీస్ ఏదానికైనా అల
ఆ అవునం అంటే మినిమం అయినా సెవెీ ఫైవ్ పర్సెంట్ ఫైనే వస్తుంది కదండి పాస్ అయినా
చాలు
అది ఉంటుంది రండి థర్టీ మార్క్స్ పైనే వస్తాయి కాబట్టి
ఆ
మీ కాలేజ్ క ఏమైనా కంపెనీస్ వచ్చాయా అండి ఇప్పుడు
ఆ వచ్చాయండి చిన్న చిన్న కంపెనీస్
అవునా ప్లేస్మెంట్ జరుగుతున్నాయి అయితే
ఆ ఇంతకు ముందు జరిగాే మళ్ళా స్టార్ట్ అయితాయి
అవునానండి సర్లేండి అయితే కొంచెం వర్క్ ఉంది నేను మరీ కాల్ చేస్తా ఓకే థ్యాంక్ ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి